హలో
హలో
నమస్కారాం అండి
నమస్కారం అండి ఎలా ఉన్నారు.
మేం బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు.
నేను కూడా సూపర్గా ఉన్నాను. ఇంకే ఏం చేస్తున్నారు. అవునండి. డిన్నర్ కి ఫ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. మీరు కంప్లీట్ మీ మీరు వంట చేసేసారా. డిన్నర్ కి
నును్వుకో చేసిందేదే ఉంది. ఇంకా ఏమి అనుకోలేదు ఏమి చేయలేదు. అదే మీరు కొంచెం బిజిగున్నార్ ఆ నే అడిగాను
అవునవునవును పూర్. ఇంకా డిన్నర్ కి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏం చేశారు ఆఫ్టర్నూన్ ట్యమాటా రైస్ చేస్తున్నా.
ఎలా చేస్తారండి టమోటో రైతు ఎలా కుక్కర్ లో పెట్టారా. లేకపోతే ఏంటి ఎలా తయారు చేస్తారు. ఏమన్నా తెలుసా నాకు చెప్పండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు చెప్
యాక్ యాక్చువల్గా నేను కూడా ఎన్నో వీడియోస్ యూట్యూబ్ లో సర్చ్ చేసి చేసి చేసి ఒక వీడియో ఫైనల్ చేసే కొని చేస్తున్నాం
అవునా
మీరేంటి మీరు బా చేస్త అదే కాని చెప్పాలా ఏం లేదండి
హలో
ఎందుకు నవ్వుతుల్లండి
నువ్వు నువ్వు సెర్చ్ చేసావు కదాండి ఎన్నో ఏన్నో వీడియో సర్చ్ చేసిన అంటే కొంచెం నవ్వు వచ్చింది అనమాట
కే నవ్వే దాంట్లో ఏం తప్పులేదులేండి నిజమే చెప్తాను నేను ఎన్నో వీడియోస్ సర్చ్ చేసి ఒక వీడియో ఫైనల్ చేసేసుకొని ఇంకా ప్రిపేర్ చేస్త
ఓకే ఇప్పుడు ప్రెజెంట్ నువ్ ఎలా చేస్తున్నావు అదేమన్నా చెప్పగలవా నాకి
ఆ చెప్తాను ఫస్ట్ మనకి టొమాటో రైస్ చేసుకోవాలంటే మెయిన్ ఇంగ్రీడియంంట్ టొమాటోసే కదండి
అవునవును ఓకే
సో ఫస్ట్ మనం టమాటోస స్లాయసెస్ కట్ చేసుకోవాలి టొమాటోస్
ఎన్ని టొమోటోస్ తీసుకోవాలి లీ
ఎన్ని టమటోస్ అంటే ఎంత మందికి ప్రిపేర్ చేసుకుంటున్నామో అంత అన్ని దాంలకి పట్టి మనం
ఓకే ఐడియా కొద్ద్దీ మనం కొన్ని ఆ చూసుకొని తీసుకోవాల
ఎస్ ఎస్ ఎస్
ఓకే ఓకే టమోటాస్ ని తీసు కో అది నా నెక్స్ట్
ఉ తర్వాత ఇంకా ఆజిజ్ వాల్ గానే దా కుక్కర్ లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ పీసెస్ గా కట్ చేసుకుంటాం కదా సో ఆ పీసేస్ అంతా వేసేసుకోని కొంచెం ఆయిల్లో మగ్ ఏ మత్ గ్గిన మగ్గించుకొని
రైస్ ఏమన్నా ముందుగానే నానబెట్టుకుంటారా లేద
ఆ నాన్ వెట్ కొచ్చు మన ఇష్టం మన ఇష్టం నాన్ వెట్ కొచు లేదంటే అట్లనే వేస్తా కోచ్
అవునులేండి కొంచెం అంటే నేనేమంటున్నాన్ టే ఆన్ మనం ఎక్కువ నానబెడితే టేస్ట్ వస్తుందా లేకపోతే అలాగే అని అడుగుతున్నాను
కొంచెం కొంతమంది టమాటా రైస్ ని ఎట్లా ఇష్టపడతారండి కొంతమందికి పొడి పొడిగా ఉండాలంటారు కొంచెం మాయిచ రైజ్ లాగా తైలై కో జ్యూసీ జ్యూసీగా అంటాం గదా
నో నో ఉహు
సో అట్లా దాన్ని బట్టి మనం కొంచెం కుక్కర్ లో అయితే కొంచెం బాగుంటుంది అని నేను కుక్కర్ లో ఏసేస్తున్నానండి టెస్ట్ అది మామూలుగా దేశాలు చేయలేదు
ఓహో అవునవును ఉహ్ నేను కూడా నేనైతే ఫస్ట్ ఒక మేము ఉండేది ఇద్దరమే కదా అండి నేను మా ఆయన మేమే కదా ఉండేది సో నేను ఒక త్రీ టమోటోస్ తీసుక్ కుంటాను సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకుంటాను కొంచెం గార్లిక్ పేస్ట్ ఉంటుంది గదా అండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ రెండు ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడము గద టొమాటో ఫస్ట్ ఆయిల్ వేసేసి ఈ పోపు దినుసులు వేయాలి కొంచెం ఆవాలు శనగపప్పు మినపప్పు కొన్ కొంచెము కరివేపాకు అలా యాడ్ వేసి ఈ జింజర్ పేస్ట్ ఉంటది గదా గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి కొంచెం పచ్చివాసన యేళ్లేంతవరకు వెయిట్ చేసి తరువాత టమాటోస్ వేసి కొంచెం మగ్గనిచ్చిన్ తరువాత ఈ రైస్ తు నేను ముందే నాన్ పెట్టేసుకుంటాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ అది నను వెట్టేసుకొని ఆ అది వేసేస్తానమాట ఆ రైస్ వేసేసి మనం ఎంత ఏ గ్లాస్ తో రైస్ తీసుకున్నామో దానికి డబల్ పోసేస్తాను అనమాట
అంతే అంతే అంతే అంతే
అలా వేసేసి ఒక త్రీయ త్రీ విజిల్స్ రాణిస్తాను
మ్ అంతే నేన్ అంతే అండి నేను అలాగే చేస్తాను
హ్మ్ మనము ఈ
ఏమంటే నేను అల్లం అల్లం పేస్ట్ అవ అన్ని యాడ్ చేయను
ఓహోఓ
ఎందుకంటే ఆ కొంచెం మామ్ పేరెంట్స్ సి గ్యాస్టిక్ ప్రాబ్లమ్ కదాండి
ఆహా ఓకే
వాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాబట్టి సో వాళ్ళకి ప్రిపేర్ అయి వాళ్ళకి ప్రిపేర్ చేసేటట్టు నీట్గా కొంచెమా ఆ పేస్ట్ ని అంత గార్లిక్ ఆ పేస్ట్ ని అవాయిడ్ చేసేస్తాను అనమాట
ఆ ఓకే మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే మీ పేరెంట్స్ కి స్పైసీ ఫుడ్ ఏమన్నా కొంచెం తినగలుగు
ఆ తింటారు తింటారు మోస్ ట్లీ అవాయిడ్ చేయరు
హ్మ్
తినేకైతే తింటాడు మొస్త్ల్య్ అయితే అవాయిడ్ చేయరు
ఓకే అలా అయితే ప్రాబ్లం లేదు అంటే రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అంతేనా
ఇయా అంతే అంతకుమించి ఇంకా ఏం లేదు
ఆ లేదంటే ఎప్పుడైనా కాని స్పైసీ ఫుడ్డు అన్ని ఆ టేస్ట్ చేస్తారనమాట
హ్మ్ టేస్ట్ చేస్తారు మీకు అండి స్పైసి ఫుడ్ ఇష్టమేనా
నాకైతే స్పైసీ ఫుడ్ అంటే నేను అస్సలు వదలనండి నేను స్వీట్ తక్కువ తింటాను స్పైసీ ఫుడ్ ఎక్కువ అనమాట నాకిే ఎంత కారం ఉన్నా తినగలుగుతాను గాని ఆ చప్పచప్పగా ఉంటే మాత్రం ఎందుకంటే ఆ నాకు న నచ్చదు అనమాట నేను చిన్నప్పటి నుంచి అలాగే ఎందుకంటే మా నాన్నగారు కూడా అలా గే అనమాట స్పైసీ ఫుడ్ అలవాటు చేసి నాకు కూడా కొంచెం అలా అనమాట స్వీట్ తక్కువ తీసుకుంటా అన్నమాట అ నేను నంత ఇష్టంగా తినను హ్మ్
స్వీట్లో మీ ఫేవరెట్ ఏంటండి
నా ఫేవరెట్ అంటేగినా బిర్యానీ నియా అండి మ చికెన్ ఎక్కువ చికెన్ అయి
కాదండి నేనే ఏమ అడిగిన మీకు స్వీట్ లో ఫేవరెట్ ఏంటంటే బిర్యానీ అంటున్నారు
స్వీ ళ్ళలో బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అండి నాకి
మరి బిర్యాని అంటునరు మీకు స్ స్వీట్ కి ఏంటి డిఫరెంట్ తెలిదు ఏంటి
హిహహహహ
హహ కాదండి మీకు ఏ స్పైసీ అంటే ఇష్టము అని చెప్పాను కదా తర్వాత మీ
నేను స్పైసీ అన్న తర్వాత మీరు నాతో స్వీట్ అంటే ఇష్టం లేదు అన్నారు అంటే నేను స్వీట్ మీకు స్వీట్ లో ఇ లేదంటే ఏదో ఒకటి ఒకటన్నా ఫేవరెట్ ఉంటుంది కదా స అందుకు అట్లా ఆ క్వశ్శన్ రై చేేసినాన్ అన్నమాట ట్వీట్లో ఏం ఫేవరెటో అని
నాకుీ బొబ్బట్లు అదే అండి కొన్ని చోట్ల బొబ్బట్లు అంటారు కొన్ని
తెలుసు తెలుసు ఓలుగల్ అంటారు ఆ మా సైడ్ ఓలుగలు అంటారు దానిని
ఎస్ ఎస్ నాకు ఓలిగాంటే ఇష్టమే కానీ అది బెల్లంతో చేస్తారనమాట కొన్ని చోట్ల ఆ ఏంటి కొబ్బరితో చేస్తారు నెయ్యేసి అసో కొబ్బరి నెయ్యి వేసి ఓలిగా చేస్తారు బెస్ట్ ఆ
కూడా బెల్లం ఏ వేస్తారు షుగర్ ఏమి వేయరు బొబ్బట్లు అన్నాక బెల్లంతోనే చేస్తారు.
అ బెల్లం చెక్క ఇది కొబ్బరితో చేసేది వేరే టేస్ట్ అనేది భలే ఉంటుంది అదంటే ఇష్టం
అది అది చెప్పు చెప్పాలి కదా మీరు ఫస్ట్ స్టార్టింగ్ లోనే బొబ అప్పట్లో బెల్లంతో చేసేటి ఇష్టం అన్నారు సో బొబ్బట్ బెల్లం తోనే కదా అం చే
ఓకే ఓకే అండి బై మిస్టేక్ అలా ఫ్లోలో లో వెళ్ళిపోతుంటా అనమాట కొంచెం మీకేమన్నా అనీ వినిపిస్తుందా నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడుత ఉంటా అన్నమాట ఆ ఏమన్నా కను కున్నారా మీరు నన్ని
నేను అంత అబ్జర్వ్ చేయలేదండి టొమాట రైస్ చేస్తున్న కదా సో ఫుల్ ఈ టమోటా నేను అంతే అండి ఇలాగే ఉంటా
హు
సో టొమట కాన్సెన్ట్రేషన్ అంత కాన్సట్రేషన్ అంతా నా టొమోటో రైస్ మీద ఉంది ఎట్లా ఏంటి ఎట్లా కుదురు స్తుంది అని సో ఇంకా
ఓకే బాగా వస్త తుంది మీరేం టెన్షన్ పడకండి నీట్ గానే అన్ని సెట్ చేసి పెట్టుకున్నారు కదా ఇంకెందుకు బా మీ చేతి అంటన్న అప్పుడు మీ పేరెంట్స్ మెచ్చుకుంటారా అండి ఎప్పుడన్నా బాగా చేస్తుంది అమ్మాయి అని ఏమన్నా అన్నారా
ఎండటం లేదండి ఫుల్ మా అక్క చేస్తుంది కదా తను చేసే వంటకి అసలు ఇష్టం ఉండదు మకు పేరెంట్స్ కి నేను చేసే నేను చేసే వంట ఎక్కువ వాళ్ళకి ఇష్టం
పాపం తన ఫీల్ అవుతుంది మీరు అలా అనకండి.
మా అక్క ఏంటంటే పుల్లు స్పైసి వేస్తుందండి వాళ్ళు తినలేరు కదా తన ఒకటి తన ఆకలి చూసుకుంటే తన కడుపు ఒకటి చూసుకుంటే ఎట్లా చెప్పండి మీరే
కరెక్టే కాకపోతే ఆ ఆ తన అలా చేస్త వస్తుంది స్పైసీ ఫుడ్ అంటే అర్థం ఏంటి దీ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆవిడకి అల్లబడిందనే కదా
తినడానికి కదా
అది రాంగ్ అండి మీరు రాంగ్ డెసిషన్ కెళ్ళిపోతున్నారు అసలు మీరు అలా ఆలోచించనే ఆలోచించకూడదు పేరెంట్స్ ఒక కూతురికి పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది అమ్మాయికి తెలిదా ఆమె కడుపు కోసమే చేసుకుండేదయితే అది తప్పండి మీరు మాక్సిమం తప్ప అది మీరు అలా ఆలోచించకూడదు
అప్పు అనే కాదండీ సో ఆ వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాబట్టి కొంచెం ఆ కొంచం స్పైసీ ఫుడ్ ను అవాయిడ్ చేయాలి కదా
ఓకే ఈ రోజు చాలాసేపు మాట్లాడానండి తర్వాత టమాటో రైస్ తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్పండి సరే మరి బాయ్ ఉం
ఆ బాయ్ అండి ఒకే బాయ్